హలో
కొంచెం కూడ రియలైజేషన్ లేదా మీకు చదువుకుందాం ఇప్పటి నుంచి అయినా కన్ఫర్ము ఎందుకు అదే ఈ చదువు తేస్తేనే కదా మనకు ఇట్టాంటివి వచ్చేవి. చదువు కంప్లీట్ చేస్తేనేగా ఆ
ఏమైంది సరిగ్గా మాట్లాడు
పొద్దునుంచి ఖాళీగానే ఉన్నా అసలు మొత్తం అసలు నేను
మ్. నేనేం చేయను నువ్వు కాలిగా ఉంటే
ఆ లేవాల పొద్దున్ పొద్దున్కి
ఆ లేసి ఏం చేయాలి చెప్పు
ఫోన్ ఫోన్ చేయాలి. ఫోన్
అబ్బా
అబ్బా
హమ్. ఆటలాడుతున్నావా ఇప్పుడు
మ్ హు ఇప్పుడ పొద్దున్నే ఫోన్ చెయ్యాలమ్మా లేచి ఎలా ఉన్నావు ఏమైంది తగ్గింద ఎలా ఉన్నావ్ ఏమైంది తగ్గింద
నీకేమైంది బానే ఉన్నావుగా ఇవన్నీ డమ్మి డమ్మీయేగా
కాదు నిజంగానే బాగోలే నాకు
మ్ ఉంటదిలే
హ్మ్
ఆ
ఇంగేమైంది. ఏం సంగతి. వాడివి అవ్వలేదా ఏంది కాల్స్ ఈ ఇరవై
ఎవరివి
నీ తమ్ముడికి
అయిపోయినాయ్ వానివి నిన్నే
మరి మరి వాడికి ఎందుకంట అంత యాక్టింగ్
అదేగా కావాలని ఎచ్చలు
ఎచ్చులా రెండు పీకు ఎచ్చులంట ఎచ్చు హ్మ్ ఏంది ఇప్పుడు ఐదు మాట్లాడతావ అంతేనా నాతో
మ్
ఇంగేమి ఖాళీగా ఖాళీయేగా మాట్లాడచ్చుగా
నా కోపిక లేదు మాట్లాడొద్దా ఏంది ఆపకుండా లోడ లోడా
నేను మాట్లాడుతున్నా దానికి రిప్లై ఇవ్వు చాలు
ఆహా నువ్వు ఏది పడితే ఇంక అదే కదా లేకపో అసలు పట్టద్ నాకసలు పట్టిచ్చు పట్టించుకోవదాన్ని ఒకసారి పట్టిందండి ఇంకా అయి అయిపోవాలి ఇప్పుడేట్టాగైనా
మరి అంతే మరి ఏదైనా ఒక్కసారి అయిపోవాలి మొత్తం ఇంగేమి
నేనేమనుకుంటున్నానంటే
ఆ
అది లాగ్ఔట్ అవ్వట్లేదు కదా ఇంకెన్ని డివైసెస్ యాడ్ అవుతాయో మళ్ళీ అయిద్దాం అన్ని డివైసెస్ యాడ్ అయితే అనిపిస్తున్నాయ్.
అవునా.
ఆ
ఏం గా తెమ్మా
ఏం గాల్లే
ఏం గాదులే బొచ్చు అయిన ఆ ఉమ్
ఆ
మ్మ్ దీమకద్ది మరి కొదిగి బోతి
అ హలో
హలో హలో
హలో
హలో
ఆ ఆ ఇనిపిస్తుందా
నీకు చెవుడొచ్చింది
సిగ్నల్ పొయనట్టుందిలే
నీకు బొయ్యిద్దిగా
టిఫిన్ ఇంట్లో తినచ్చా పొద్దున్న లేకపోతే హాస్పిటల్లోనే తిన్నావా
ఇంట్లోనే నడుచుకుంటా వచ్చే ఆస్పటల్ ఇంట్లోనే తినొచ్చాను ఇడ్లీ పిండట్టు హాస్పిటల్కి నచ్చుకుంట వచ్చాను
ఆహా ఏందెక్కడో వినిపిస్తున్ నీ వాయిసు
ఇప్పుడు
ఆ ఓలేషు
ఇప్పుడు ఇనిపిస్తున్నా లేదా
ఎక్కడో ఇనిపిస్తుంది కొంచం
ఇప్పుడు
ఇప్పుడు అంతే ఉంది
ఆ నేను ఏం చేయలేను మరింక అది నీ ప్రాబ్లం నాది గాదు అయితే పొద్దున్నరి
అలో
హలో
ఆ
పొద్దున మన్నని లేపాను నిన్ను లేప్ తెలీదు ఆ ఆనేలే పది నిమిషాలుగు తొమ్మిదింటికి అది అని మామీద చిరాకు బడ్డాడు నాకేమైందిరా టెంపో నేను చెప్పిన అనుకోని కూర్చున్నా నావే అంటా వేందస అలా నేనమ్మ నా అవసరం కోసం అంటన్నానా ఇ పొద్దున్న పొద్దున్నే ఎయిట్ కలారం పెట్టుకొని మూసుకొని లేచి ఆ ఆ బ్రష్ చేసుకొని బాత్రూమ్ కెళ్ళి స్నానం చేసుకొని మూసుకొని కూర్చుంటున్న రోజు మామ్మి కోసం నన్నారనుకో నాకు భలే మండిద్ది అసలా ఊర్కే
ఆహా ఎవరేమన్నా
మాన్నయే అసలు మన్నేం జేస్తే చిరాక్ బడుంతుటావే వేనన్నా పనులు చేయడానికి వెళ్ళిపోతున్నాడు నిన్న పది నిమిషాలు ఉండడానికి చచ్చిపోతున్నాడు హాస్పిటల్ల్లో
మ్మ్
నిన్న సాయంత్రం ఏమైందనుకుంటున్నావు మా అమ్మి ఫోన్ చేష్ అరే వాడు వర్షం దగ్గిరే ఉన్నాడంటరా ఇద్దరు కలిసి వెళ్ళిపోండ్రా ఇంటికి అనింది మన్న ఏమన్నాడు ఆ మా ఫ్రెండ్ ఉన్నాడు లే అదిదంటే సరే ఏం కాదు లే దిగురా ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నాం
అ
ఆ అయితే సర్లేని చెప్పి దిగాడు పైకి రారా అన్న సర్లేని చెప్పి వచ్చా వచ్చావి వచ్చి తాళం తీసుకున్నడు తాళం తీసుకుని నే వెళ్ళిపోతాలేరా అన్నాడు బత్రూమ్ వస్తుంది అన్నాడు సరే ఇక్కడ కూర్చొరా బాత్రూమ్ ఇక్కడన నే ఉన్నాయి కదా కొత్త వాష్రూమ్స్ ఏమో అంటే లేదు లేదు నేను వెళ్లిపోవాలా అని చెప్పి వేనాన్నదగ్గరికి వెళ్లారంట వేనన్న అంత ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా
అ
సర్లే వెంటనే పావుగంట ఫోన్ చేసారు ఫోన్ చేసి అక్కడ ఉన్నారంటే వస్తన బయలుదేరేదే అన్నాడు పది నిమిషాలకు వచ్చారు రోడ్డు మీద నించొని ఉన్నా ఎవరు రమ్మన్నాడు నిన్ను రోడ్ మీదకి మల్ల నన్ను అరుస్తాడు రిటర్న్ గా
ఉ
ఉ అది ఇలా చేస్తేనే కదా మనుషులకి కోపం వచ్చేది ఊరికే కాదు
ఉ
ఉమ్ ఉ
పట్టించుకోమాకు వదిలేసేయ్ ఆ
సరే
ఉమ్
అ ఎక్కువ మాట్లాడమాకయితే ఈ రెండు ఈ రెండు కాల్స్ మాట్లాడి
హు
ఇంకా వదిలేయ్
ఆ సాయంత్రం మాట్లాడతాము ఉంటాయి
అదే గట్టిగా తినమ సాయంత్రం అప్పుడు చక్కగా మాట్లాడుకోవచ్చు ఎంతసేపైనా వాక్కోచ్చు
ఆ ఆ
ఆ ఇ మీ తెనాలి లో కేెఎఫ్సి ఉందామా
లేదు కట్టినారు అండ ప్రచ్చమని ఇంకా స్టార్ట్ చేయలా
అవునా
ఆ ఆ
ఉహు హు ఉమ్ హలో
హు
మనమే ఓపెన్ చేద్దాం పట్టు మగ్దనాల్స్ కేఎఫ్ రెండు చక్కగా డబ్బులే డబ్బులు ఏగపడతారు ఖచ్చితంగా అసల తెనాల్లో ఏ స్టోర్ లేదు మంచిది. బస్ స్టాండ్ దగ్గరలో పెట్టాం అనుకో అసల్ జనాలే జనాలు ఇంక కదా నిజాం జోక్ కాదు మనం తీసుకోవచ్చు ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు మనం ఉమ్ కడితే ఎంత కట్టాల మహా అయితే కొంచెమే కట్టించుకుంటారు మహా అయితే ఒక ఐదు నుంచి పది లక్షలు ఏమో
ఉ
ఉ
మెక్ డోర్నల్ ఉంది
ఉం మనం పెట్టలేదు పెట్టేలోపు ఎవరో ఒకరు పెట్టేస్తారు కదా ఆల్రెడీ
మ్మ్
మనం పెట్టేలోపు ఎవరో ఒకరు తీసేసుకొని పెట్టేస్తారంట ఆల్రెడీ
ఆ ఆల్రెడీ పెట్టేసారు కదా కే ఎఫ్ సి
అవునా
ఆ చెప్పాగా పెడుతున్నారని
అవునా తెనాలి కే ఎఫ్ సి అని పడుతుంది వచ్చిన తర్వాత చూద్దాం ఎక్కడ పెట్టారు
ఓపెనింగ్ షో రూమ్ ఇగా అట్లా అదే కడుతున్నారు అని చెప్పవా
ఆ వచ్చిందిగా
ఆ అది
ఎక్కడంటే ఇది కరెక్ట్ గా గాంధీచౌకు కాదు ఆ ఇది ఎం రోడ్డు బోసు రోడ్డు అంటే ఎక్కడ
అదే గాంధీ షో బోస్ షో
దాని దగ్గర ఏమున్నాయంటే దాని దగ్గర్లో శ్రీ జయసూర్య హోమ్ స్టోర్స్ అంటా హ్యాప్ మొబైల్స్ తెనాలి అంట ఎక్కడ ఈ రోడ్డు
నాకు తెలియదు నేనటు వెళ్ళలా
నెహ్రూ నగర్ రోడ్ అంట ఏదో
అదే బోస్ రోడ్ అక్కడ ఫోర్ స్టాచ్యూస్ ఉంటాయ్ గాంధీది నెహ్రూది
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొంచెం ముందే అది హొటల్ మమత ప్యారాడైస్ పక్కనే శుభం గ్రాంట్ ఆపోజిట్
ఇంకా చాల్లే ఆపు
మ్మ్ మెగడాన్స్ లేవి మరి మరి మెగస్టార్ అ
పడదాం కనుక్కో అయితే ఫ్యాన్ చేత్తే ఎంత ఐద్దో
మ్మ్ సరే నిజంగా మా జోక్ కాదు నిజంగానే పెడదామామ్మ అప్పాయిన పర్లే
తే
ఖచ్చితంగా సాగుతుంది ఎందుకు సాగదు
తెనాలి లో
అవునా
ఆ
మ్మ్ హ్హ్
కచ్చితంగా తింటారు జనాలు
కేఎఫ్సి అంటే ఎప్పుడు తినేదే కాబట్టి ఎగబడతారు మెగాస్ అంటే చెప్పలేనండి మనం అందుకు ఆలోచిస్తున్నాం అర్ధమైందా
మ్మ్ హ్హ్
మ్మ్
తిను సారు తక్కువ బడ్జెట్ ఏగా
ఆహా అందరికి తెలియదుగా ఇట్లా కుపెన్స్ వాడాలి ఆహా అయన్నీ తెలిదుగా గురు మీద అందరికీ
ఇంగ్ మనం పబ్లిసిటీ చేసుకోవడంమేంకా. రీల్స్ చేసి అట్లా
నేమ్
సిక్స్టీ నైన్ రూపీస్ అవి ఉన్నాయి. ఇవ్ ఉన్నాయి అని చెప్పి. పాంప్ట్లు ఏసి, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే, వస్తార్ చి అంటే ఎందుకు రారూ.
ఎందుకు రారు, ఎవరైనా వస్తారు. మేం కూర్చోడానికయినా వస్తారు.
ఉమ్ మరి
అహ్
ఆహ్
ఉహ్ ఉహ్ ఏం వెనస్డే పబ్ పేట్ కనబడట్లా ఆ
సరే ఉంటాను.
ఆ సరే